చెప్ప
పనయి పని దీరిందా
అయిందిరా అంతా అయింద
ఆహా నీకు మీరు జాయింట్ ఫ్యామిలీయా మీరు పెద్ద కుటుంబమా చిన్న కుటుంబమా
జాయింట్ ఫ్యామిలియారా మాది
ఆహా నీకు ఎట్లా నచ్చుతుది ఈ పెద్ద ఫ్యామిలీ నచ్చుతుద చిన్న ఫ్యామలీయా
అంటే మేము ఇంతకు ముందు వన్ ఇయర్ అంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మేము అంటే వేరే ఉండడం అంతకు ముందు మాదీ పెద్ద ఫ్యామిలీ అ ఇక ఇప్పుడు వేరే మా ఆయనకి వేరే దగ్గర వర్క్ వచ్చి ఇక మేము దూరం వచ్చినాము కొంచెం
అంటే కదు నీ ఒపీనియన్ ఇంటిదని అడతాన నీ జాయింట్ ఫ్యామిలీ అంటే అంటే ఇష్టమాని
ఇప్పుడు ఎంజాయ్ చేయాలని ఏ మనా చేయాలన్న ఫెస్టివల్ టైమ్ లో మనకి జాయింట్ ఫ్యామిలీ పెద్దగా ఉంటే మంచిగా ఉంటది ఇంటి నిండా అందరం ఉంటాము ఇక మంచి ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటది జాయింట్ ఫ్యామిలీలో అదే ఒక్కళ్ళముంట అంటే ఇప్పుడు మా ఆయనే ఏదన్నా బయటికి పోతాడు పిల్లలు నేనే ఉంటా కదా ఏం ఎంజాయ్ చేస్తాం పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంజాయ్మెంట్ వేరుంటది కదా అంటే ఇప్పుడు ఏం మేమేమి వేరుండే ఎక్కడ ఏం లేదులే గాని ఇప్పుడు మా ఆయన వర్క్ మీద మేము వచ్చినాము ఇగా ఏమ ఫెస్టివల్స్ ఉన్న ఏమున్నా అందరం
మళ్ళీ ఆ ఒక్క కాడ్నేనా మాది జాయింట్ ఫ్యామిలీ కాదు మా ఆయన సింగిలే
ఆ ఆ మది పెద్ద ఫ్యామిలీ రా అసలు మా అమ్మ వాళ్ళ సైడ్ పెద్దది మా హస్బెండ్ వాళ్ళ సైడ్ పెద్దది. అందుకే వాళ్ళ బ్రదర్స్ కూడా టారు అందుకే పెద్ద ఫ్యామిలీ ఉంది కదా మంచిగ ఏ ఏ ఫెస్టివల్ అయినా ముందే అనుకోని చ్ చేస్కుంటాం మంచిగా.
ఆహా ఈడ్నే మా ఆడపడుచు ఆమెది కూడా దగ్గరనే కావట్టి ఇహ మాకు ఇహ ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ లెక్క అలఏం అనిపించదు.
అంటే మా అత్తమ్మ వాళ్లూ వాళ్ల త్చ్ అంటే వాళ్ల హస్బెండ్ వాళ్లు ఉంటరు కదా మా మామయ్య వాళ్లు. వాళ్లందరు ఫైవ్ మెంబర్స్. ఇంకా ఇహ వాళ్ల బ్రదర్ ఇంకా సిస్టర్స్ గూడ ఉన్నారు ఇగ మరి మ ఇగ మాల్ది మేమ్ కూడా వాళ్ల రిలేటివ్స్, అంటే మా హస్బెండ్ ని చేస్కోపోయినా కూడా మేము, వాళ్లు రిలేటివ్సే అమ్మ వాళ్ల సైడ్ నుంచి, అందుకే ఇక మొత్తం ఇక అందరి అందరం కలవాల్సొస్తది ఎట్లనైనాహ్.
ఆహా మీరు మేనల్లేనా?
ఆ అందరం దగ్గరోళ్ళమేగా ఒకళ్ల ఒచ్చి ఒకళు రాకపోతే కూడా బాగోదు అని అందరు ఒస్తారు. మా సైడ్ కుంటారు.
ఇహ మేమం మాకు ఎవరు ఉండరు కావట్టీ మేం మేమే ఒక్కొక్కసారి మా ఆడబిడ్డా మా ఆడపడుచు చేస్తది లేపొతే లేదు. వా ఎవరి ఎవరికి ఇంట్లో వాళ్లకి ఇహ పండుగ అంటే ఇహ ఇంట్లో ఎట్లుం ఇహ, ఖచ్చితంగా ఇల్లు కడుక్కకోవాలే దీపాలు ము ట్టిచ్చుకోవాలే. అ ఇహట్ల ఆ ఇహ అట్లుంటది కావట్టి, ఇహ త క్కువ ఇగ మాది మేమే.
మా సైడ్ బాగా చేసుకుంటాం రా అసలుకి
జాయిన్ ఫ్యాన్లు ఉంటాయి అయిపో అని ఒక్కొక్కసారి.
ఆ ఆసరమైతే ఇహ పిల్లలుగా మేము అందరం ఇజ్ ఎంజాయ్ చేయాలంటే ఇగ ఫెస్టివల్ టైమ్ లో, ఏవన్నా ఫంక్షన్స్ ఉంటే మాత్రం ఇగ వారం నుండే మస్తుంటది ఇగ. విలేజ్ లోనే ఇగ అందరం ఎల్ అందరం కలిసి ఇగ బాగా ఎంజాయ్ చేస్ ఆ సైడ్.
ఇప్పుడూ ట్రెండ్ కూడా బాగా మారింది, మొన్న ఫెస్టివల్ కి ఒచ్చినగాని ఇహ అందరు సేమ్ కలర్ తీస్
ఆ ఇ మాసైడ్ అంతే ఇగ సేమ్ తీస్కుంటే ముందే అనుకొని ఇహ అందరం అదే ప్రిఫరెన్స్ ఇస్ స్తము, అందరు ఇగా మంచిగా ఎంజాయ్ చేస్తాం డ్యాన్సులు గానీ. ఈ వేరే వేర అంత కార్య క్రమాలు ఉంటాయి కదా ఇక
ఆ మంచి ఇంకా పిల్లలకి కూడా అందరి
వాళ్ళ మంచి ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడేమో వేరే దగ్గర ఉన్నప్పుడు మనం ఒక్కడే ఒక్కళ్ళమే ఉంటాం ఫ్యామిలీ వాళ్ళ ఆడుకోవడానికి కూడా ఉండారు ఇప్పుడు సిటీ లైఫ్ లో అందుక ఊర్లోకి వెళ్తే ఇక బాగా ఆడు కోవడం గాని తిరగడం అక్కడ వాళ్ళకి కూడా ఇ వాళ్ళకి కావల్ సినా వాళ్ళ ఫ్రెండ్స్ వాస్తారు వాళ్ళు ఆడుకుంటారు మనం మనం ముచ్చేట్లుంటేయి మనకి వేరే మన ఫ్రెండ్స్ ఉంటారు ఎలాగో ఫ్యామిలీ మెంబెర్స్ ఉం తారు కదా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మేమైతే మిస్ కాము రా ఏ ఫెస్టివల్ అయినా కంపల్సరీ అటెండ్ అయితాము మా సైడ్ ఏది అహా వద్దులే అన్నట్ టూ ఉండమ్ము ఏదైనా ఎ స్తాము మంచిగా ఎంజాయ్ చేసి వస్తాము
ఏమైనా మాకు ఇక అంతా న టీ ది
అదే మా సైడ్ బాగానే ఎంజాయ్ చేస్తాం అందరూ కూడా సేమ్ అంతే ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ సారు మాసైడు అందర సారు
అందుకే ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ ఉంటేనే హ్యాపీనెస్ ఏ ఎక్కువా ఉంటది సెలబ్రేషన్ ఎక్కువ ఉంటది
ఆ సెలబ్రేషన్ అంటే అవిక చెప్పలేం ఇక మనకి టైం ఎలా గ గడు కూడా తెల్వద అది అట్లా జరిగిపోతుది ఎమ్మటిమ్మ టైం అయిపోతుది ఒక ఇక మ్యారేజ్ ఏమైన్నా ఉన్నా ఇమ్మటే అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ హడావిడిలో
హమ్
కానీ ఫంక్షన్స్ కాని ఇక తెల్లారి గాని రెండో రోజు వచ్చేటప్పుడు ఇక అందరికి వెళ్ళిపోతా అంటే ఇక డల్ డల్ గా అనిపిస్తుంది మాకైతే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తంది ఇంకా అరు ఉ చేయడం వేరు మళ్ళీ ఎవరింటికి వాళ్ళచ్చే ముందు ఇక డల్ అయిపోతాం
ఆహా ఎక్కువ దసరాకే మీట్ అయితారు అందరుూ మామలుగా చిన్ని చి
ఏ దసరా అని ఏముండదు ఒకవేళ అందరుక అనుకున్నాం అనుకో ఇప్పుడు అందరం వస్తాం అంటే ఇప్పుడు మన సంక్రాంతి ఉంది, సంక్రాంతికి అందరం వద్దాం ఊలోకి అనుకుంటే, అందరం కలుస్తాం అట్లా మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇగ ఈ వాటికి కంపల్సరి అటెండ్ అ అనిగా పోతాం అట్లా ఒకే
ఇంకా
చెప్పాలి మీరు ఇంకేమన్నా ఉన్నాయా ఎట్లా మీ సైడ్ ఎలా చేసుకుంట్రూ
ఇక మా సైడ్ అంటే ఇద ఏంది ఇక అంతే, ఇక సింగిల్ సింగిల్ వాళ్ళక ఏమింటది రా ఇంట్ల వరకేమింటది
అవునా బస్ అది ఇక అంత మంచిగా అందరు ఎక్కువ ప్రిఫరెన్స్ అందరికి అదే ఫీలింగ్ ఉంటది, ఇక అందరు రావాలి అందరితో అందరు వస్తారు కదా మనం వెళ్ళపోతే ఎట్లా అనే ఫీలింగ్ తోటి అందరు వస్తారు
ఆ
మేము ముందు నుంచి అనుకుంటాం ఇంకా ఇట్లా డ్యాన్స్ చేయాలి ఈ శారీస్ కట్టుకోవాలి, అన్ని సేమ్ ఆర్డర్లు పెట్టుకుంటాం, సేమ్ కట్టుకుంటాం ఇక ఫెస్టివల్స్ అయితే
అందరు ఒక దగ్గరనే షాపింగ్ చేస్తారు, లేకపోతే ఎవరికి నచ్చినారు వాళ్ళు కాని సేమ్ సేమ్
మ్యాక్సిమం ఇప్పుడు మీషోనే ఆర్డర్ పెడతాం రా మ సేమ్ లింక్ కాపీ చేసుకొని సేమ్ సేమ్ పెట్టుకుంటాం. మీరుట్లా
ఇంకా
మీరు ఎట్లానే చేస్తారా సేమ్ దగ్గరకి వెళ్తారా అందరుూ
అ ఇప్పుడు బతుకమ్మ అంటే అందరు ఒక దగ్గరనే ఆడుకుంటారు అని, ఇట్లా సేమ్ ఒకటేటా ఎప్పుడు డ్రెసుకోవడని అంటే ఒకసారి వినాయక చవితికి అనుకున్నాం, కాకపోతే ఎవరికి వీలుగాలే అని అంటు నెక్స్ట్ ఇయర్ అన్ని తీసుకోవాలి. ఆ
బర్కు వస్తావా బయట ఏమైనా ఇంట్లోనే ఉంటావా
ఇంట్లోనే రా హౌస్ వైఫే
అవునా
ఆ కానీ నీ బాబు చిన్నయని నేను టూ ఇయర్స్ బాబుకి ఎంట్లనే నువ్వు
నేన అంతేరా ఇద్దరు చిన్న పాపలే నాకు
ఆ అ
గంగన్వాడికి వెళ్తారు ఆ వీళ్ళని తీసుకు రావడం తీసుకుపోవడం మళ్ళీ మనకి ఎట్లాగో ఇది ఉంటాది కా ఇప్పుడు వాలంటైమ్ క మ టూ క త్ర్రి క అపిస్తర ఎమా ఏదో ఈవనింగ్ దాకా కూడా ఉ చరు కదా ఎమ్మటే వెళ్ళి రావడం కాబట్టి ఇవ నేనెటు ఎల్లను కూడా ఇంట్లోనే పని చేసుకునే లో పే సరిపోతది వాళ్ళ టైం అయితనే ఉంటది
ఆహా
ఏంటి
ఇక పిల్ల మళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చినాంక వాళ్ళ గురించి తన్ చారు
ఇగ అదే సరిపోతది వాళ్ళ గోళలు ఇద్దరు కొక్కటే కావాలి లేకపోతే తినరు తినిపియాలి లేకపోతే ఫోన్ పెట్టమంటారు టీవీ పెట్టమంటారు ఇక డోర్ తీస్తుంటే బయటకు వచ్చి ఆడతారు చూడకపోతే ఇక అదొక ప్రాబ్లం అయితది అన్ని పెన్స్ తోటి స్కెచ్ల తోటి గోడల మీద వేసి రాస్త తరు ఇగ వాళ్ళని కాపలా కాస్తా ఉండాల ఇగా
ఆ అంతే
కొంచం ఏమన్నా కను అటు ఇటు అయినా కూడా పోయి ఏదో ఒకటి చేసి వస్తారు అందుకే ఇగ మా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సబ్బులు ఉంటాయి కదా సోపులు మామూలుగా ఆడవెడితే తే అవి తీసుకొని ఇగ ఆడతార్ నీళ్ళలోకి పోయి చూడకపోతే అందుకే ఇగ మనం గమనిస్తా ఉండాలి లే పతే ఇగ కుదరదు ఇది
మా పిల్లలు
ఉ ఇగ మా వాళ్ళు కూడా అంటే మరీ అంత కొట్టు కోర్లే గాని ఇక ఏడుస్తారు చిన్నగా ఈమా ఏమన్నా అన్నా ఆమె ఏమన్నా అన్నా ఎమ్మటే ఏడుస్ స్తారు ఇద్దరు
హి హి మ పాప ఏం ఏడ్వదు ఆ మా బాబయితే బాగా ఏ స్తడు
ఉ మా చిన్న లేడ్ తరు
త్తడు
పాప మా పాప కూడా అన్ ఏడుస్తా ఉన్
హు మీ పిల్ల కానీ పిల్లలు అంతే పిల్లలున్నప్పుడు ఇంకా
అహ్ వీడు కూడా అంతే వీళ్ళని కాపల కాస్ సుడు ఇగ అదే తలనొప్పి పెద్దగా
ఓ మధ్యాహ్నం ఇప్పుడు మా ర్నింగ్ లేస్తే హలో విన్నపడుతలేదా రా హలో
చెప్పింది చెప్పు చెప్
ఆహ అయితే గదే మరి హలో అంటే వినబడతలేదా ఏంది అని నేను అనుకుంటున్నా
హలో
యి వీళ్ళని హలో
హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది రా హలో వినిపిస్తుంది హలో హలో హలో హలో